హలో నమస్క ఆ వినిపిస్తుందండి నా వాయిస్ వినిపిస్తా ఉందా మీకు?
ఆ వినిపిస్తుంది అండి.
యాపి ఏం చేస్తున్నరండి నమస్ కారం ఏం చేస్తున్నారు?
ఏందుకండి ఖాళీగానే ఉన్నారు మీరు?
ఖాళీగానే మేము అంతే అండి ఖాళీగానే ఉన్నాము.
ఏ ఓకే అండి
ఓకే అండి ఖాళీగ అంటే ఏం చేయలేదా అండి ఖాళీగా?
ఏం లేదండి ఇప్పుడే తిన్నానన్నమాట.
ఓకే
అందుకే అలా మ్ టాప్ అంటే మిద్ద మీదకు వచ్చి ఇట్లా వాక్
రిఫ్రెష్ అవుతా ఉన్నారా, రిఫ్రెష్ అవుతా ఉన్నారా అండి?
అవునండి చాలా చల్లగా వస్తుంద అన్నమాట గాలి
ఓకే
చాలా రోజులయిందన్నమాట అంటే ఎండాకాలం ఉన్నింది కదా ఇప్పుడే వెళ్ళిపోయి వర్షాలు రావడం కొంచెం స్టార్ట్ అయ్యాయి అన్నమాట.
అవునవును అవును వెదర్ కండిషన్ కూడా చాలా చేంజ్ అయిపోయిందింటండి. ఒక వన్ మంత్ నుంచిమె చాలా డిఫరెంట్ అయిపోయింది చాల ప్రశాంతంగా ఉందండి బయ ట మాత్రం చల్ల చల్లగ
అవునండి పల్లెటూరులో అయితే ఇంకా చాలా బావుంటది అన్నమాట.
అండి ఈవినింగ్ టైమ్స్ ఏమో కానీ మార్నింగ్ టైమ్స్ మాత్రం చాలా బావుంటాదండి అసలు సన్సెట్ గాని ఆ పిచ్చుకుల కిలకిల ధ్వనులు కానీ ఆ ఎంత ప్రశాంతంగా ఉంటది వాతావరణం
అవునండి మీరు పల్లెలోనా, పట్టణంలోనా అండి ఉండేది?
రెండు చోట్ల ఉంటామండి మేము అక్కడ ఇక్కడ అన్
తెలుగు భాష లెక్క ఆడ ఉంటార, ఈడే ఉంటారా మీరు
అంతే కదండి వ్యాధి శాశ్వతం కాదు.
అన్న మాటాడు
ఓకే అండి ఇప్పుడు కొద్దిసేపు నేచర్ గురించి మాట్లాడదామ అండి. నేచర్ కానీ అదే అండి ఇప్పుడుట్లా తని గురించి మాట్లాడుతున్నాం గదా అట్లే దాన్ గురించి కంటిన్యూ చేద్దామా అని అంటున్నా
అరే
ఏండి మీకి ఏ ప్లేసెస్ అంటే నచ్చుతాయండి ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటారు నేచర్
నేనైతే పెద్దగా పెద్దగా ఎక్కడికి వెళ్ళాల అనుకోనండి నాక్ ఈ రూమ్లో నన్ను ఒకనే వదిలేసి నా పన్ చేసుకోని పనుకొని సినిమాలు చూసుకుంటుంటాం అనమాట అది నాకు ఆనందాన్నిస్తాది
ఇంట్రో వాటర్ ఇంట్రో వాటర్ అండి మీరు
ఆ ఏదదో అండి అలాంటిది అంత పెద్ద పెద్ద మాటల్ నాకు తెలిదు
ఓ ఓకే సారీ అండి
ఉ ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకు పొలాల్లోకి వెళ్ళడం అంటే ఇష్టం అండి పొలాల్లోకి ఇల్లి ఏరియాస్లోగి అలా
హిల్ హిల్ స్టేషన్ అలా వెళ్లాలండి ఓ బీచెస్ గాని టెంపుల్స్ గాని వెళ్ళాలనిపించద అండి
టెంపుల్స్ కి ఎప్పుడైనా వెళ్తా అండి ఎప్పుడైనా ఒక్కసారి అనమాట అక బీచ్ తీసుక అలా ఏం వెళ్ళాల అనిపించదండి
ఓకే ఓకే బీచెస్ కి వెళ్తే కొత్త కొత్త మనుషుల్ని వాతావరణం చాలా డిఫరెంట్ ట్ ఉంటది కదండి అక్కడ
అవునవునండి కానీ నాకు పచ్చదనం ఎక్కువ ఉన్న చోటు ఉండాల అనిపిస్తదండి
పచ్చ పచ్చ పచ్చా
నా కళ్ ఎందుకు కో ఆ పచ్చదనాన్ని కోరుకుంటాయండి
పచ్చదనం కోరుకునే మనుషులు కూడా చాలా మంచొళ్ళు అంట అండి
ఏమో అండి అయ్యిండొచ్చు బహుశా
చనా తామంటారు కాని ఫుల్ హార్టెడ్ పర్సన్స్ తెలుగులో ఏమంటారో తెలిదు చనా హృదయ విదారక మనుషులదో సంథింగ్ ఏదో అంటారండి సారీ నా తప్పయింటే
లేదండి నాకు తెలీదు అండి మనం బొత్తిగా తెలుగుని మర్చిపోతున్నామండి ఇంగ్లీష్ పదాలు రావడం వల్ల
అవునండి ఇంగ్లీష్ లేకపోతే వాల్యూ లేదు తెలుగు లేకపోతే ఇంగ వేస్ట్ అండి మనం ఇంక
ఏం చేద్దామండి మనం పెరుగుతున్న సమాజం అలా ఉంది
అవునండి జాబ్స్ కావాలంటే ఇంగ్లీష్ కావల్ల జాబ్స్ కోసం తెలుగుని మర్చి పోతా ఉన్నాం మాతృబో మాతృభాషని
అవున అండి
హాస్పిటల్ అయిపోతావుంది మనుషులకి
అవునవునండి నిజమే
తప్పదు ఇంక కాలానూ గుణంగా మారుతా ఉండాలండి ఇంగ మనం కూడా
అవునవునండి
ఆ ఇంకా అండి ఏ ఏ ప్లేసెస్ కెళ్ళాలండి అంటే ట్రిప్స్ వెళ్లాలంటే ఫ్రెండ్స్ తో లేకపోతే ఫ్యామిలీస్ కెళ్లాలంటే వేకషన్స్ కి ఏ ఏ ప్లేసెస్ మీకిష్టం
ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు నన్ను అట్ల పిల్చుకెళ్ళలేదండి
ఓకే అండి అంటే ఒకవేళ పిలుచుకెళ్ళదు కాదు ఇఫ్ యూ అంటే మీరు ఒకవేళ ఇమాజిన్ తీసుకుంటే ఒకవేళ వెళ్ళితే ఏ ప్లేసెస్ కెళ్తారు ఫ్రెంస్ అయితే ఫ్యామిలీ అయితే లేకపోతే క్లోజ్డ్ వన్స్ అయితే
అర్హత ఉన్నా ఎవరు గుర్తించకపోతే చాలా బాధగా ఉంటదండి ఇంకా ఎక్కడికి వెళ్ళామంటే ఇంకా ఎక్కువ వెళ్ళింది తిరుపతి కండి
తిరుపతి ఓకే
ఒకాన్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎళ్లా అనుకుంటా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ తో ఒకసారి ఎళ్ళాను ఇంక మిగతా సార్లు ఫ్రె ఫ్రెండ్స్ తో వెళ్ళాను
చేంచేసి చాలా ప్రశాంతమైన
కొంచెం మీరు ఫోన్ దగ్గర పెట్టుకోగలరా వాయిస్ చాలా లోగా వస్ తంద నాకు
ఒకే అండి ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తాందా
ఆ వినిపిస్తుందండి
అంటే ఒక పీస్ఫుల్ పీస్ ఏమనా ప్లేస్ ఆటికి ఎళితే ఒక మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతది చ
అవునవునండి ప ఒక ప్రపంచం అంటే ఒక వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంటది
అవునండి చానా అసలు మీకు అలాగనిపించింది మీరు వెళ్లారంటున్నారుద ఫోర్ ఫైవ్ టైమ్స్
అవునండి ఎళ్ళానండి అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్నపిల్లాన్ని అన్మాట అప్పుడెం జరిగిందంటే చాలా టైం పట్టింది అన్మాట అంటే అమ్మ వాళ్ళతోనే వెళ్ళాను కానీ చాలా టైం పట్టిద్ది దర్శనానికి అలా టైడ్ అయిపోయాను అనమాట మొత్తం కంపార్ట్మెంట్ లో ఉండి ఉండి తర్వాత దర్శనానికి వదిలినారన్మాట ఆ అక్కడ పనుకున్నాం బట్ తర్వాత దర్శనానికి వదిలినారా అట్లా మా అమ్మ నన్ను పట్టుకునింది అన్మాట నన్ను నా తమ్ముని నిద్దరును మా అమ్మే పట్టుకునింది అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాం సడన్ గా మా అమ్మ చెయ్యి విడిచిపెట్టానన్మాట అది జనాల్లో ఎలో జరిగిందన్మాట గుడిలేేకెండరావగానే అలా వెల్దు ఎళ్తున్నాం నేనప్పుడు చిన్నగా ఉన్నాను అలా వెళ్లేసాం దాటేసి వచ్చాం బయటకచ్చేస్ క వచ్చ వచ్చేసాం అనమాట దర్శనం జరగలేదనమాట నాకి నేను చూడ్లేదు దేవుణ్ణి
ఓకే అండి
చ్చేసాను బయటకి వచ్చేసాక అక్కడ నిలబడితే మా అమ్మన్ అడిగా ఇంకెప్పుడు వస్తది గుడి దర్శనం ఎప్పుడయితది అని ఆల్రెడీ అయిపోయింది నువ్వు చూడ్లేదా అన్నార అన్మాట
అయ్యయ్యో అదొక మెమొరబుల్ డే అన్మాట మీకు ఆ
అవునండి
ఓకేే అండీ ఒకే ఉమ్
అన్ని గంటలు వెయిట్ చేసినా కూడా ఫలితం దొరకలేదన్మాట
మరి ఎల్లారు కదా ఫోర్ ఫై టైమ్స్ ఎల్లా అంటున్నారు గదా టైమ్స్ అంతా ఎంజాయ్ బాగా దర్శనం అప్పింటదిలేండి
బాగా జరిగిందండి అంటే ఇప్పుడు కొంచెం హైట్ అయ్యాం కాబట్టి కన్పడ్ దన్మాటా
ఓహో ఓకే ఓకే అండి
ఆ మీరండి మీరెక్కడికన్నా ఎళ్లారా ట్రిప్పు
గుడ్ ఆఫ్ మా నేన్ కూడా ఫ్యామిలీతో తిరుపతికెళ్తామ్ హలో
ఆ అ చెప్పండి
ఆ మే ఇంకా అంటే ఎక్కడికి ఎక్కడికి ఎళ్ళలేదండి తిరుపతి ఒక్కటి అంటే ఇంకా చానా మందిది అరుణాచ మంట శ్రీశైలమంట అక్కడ ఇక్కడ ఎళ్తా ఉంటారు తిరుపతి కి ఎళ్ళ తిరుపతి మా ఇంటి దేవుడు సో తిరుపతికి వెళ్ళాను ఇ ఒక్కసారి శ్రీశైలంకి వెళ్ళ తె అండి శ్రీశైలం అయితే ఇంగా చానా బాగుంటదండి ఆ గా రోడ్స్ గాని అ ఎంత పైన ఉంటాడో దేవుడయి. తే అక్కడ మరి మధ్యలో ఏమంటర్ దాన్ని ఉమ్ డ్యామ్ వస్తాది అక్కడ చానా బాగుంటదండి శ్రీశైలం మాత్రం
ఓకే ఓకే అండి ఏ దేవుడు ఉంటాదండి శ్రీశైలంలో
శివుడు ఉంటాడండి శివుడు మల్లికార్జునుడు
ఓకే
మీరండి ఎప్పుడైనా ఎల్లారా శ్రీశైలంకిి
నేనేళ్లలేదండి అందుకే అడుగుతున్నాను
ఓకే అండి చానా బాగుంటదండి మీరు కూడా ఒకసారి వెళ్లే స్రండి చానా ప్రశాంతంగా ఉంటది దివి తిరుపతి ఎలాగ అనిపిస్తాదో శ్రీశైలం కూడా అలాగే అన్పి స్తది ఎందుకంటే నాక్ కొంచెం ఎక్కువ కొంచెం ఇష్టం అన్మాట శ్రీశైలం అంటే అవు
ఎప్పుడైనా వెళ్ళాలండి తప్పకుండా
తప్పకుండా వెళ్ళండి
ఉమ్మ్
ఇంకా అండి ఇంకా ఎక్కడ ఎళ్తారా ట్రిప్స్ అంటే డెవోషనల్ ప్లేసెస్ కక్కకుండా? ఇంకా ఎక్కడన్నా చిల్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి రిఫ్రెష్ అవడానికి
ఏం లేదండి అదే చెప్పా కదా ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇంకా ఫ్రెండ్స్ అంతా కలిసి మామిడి తోపులోకి వెళ్ళి వంట చేసుకుని అక్కడే తింటూ ఉంటామండి.
అయ్యో అక్కడ కాదండి ట్రిప్స్ అండి ఇట్లా గోవా లేకపోతే ఊటీ కొడైకెనాల్, మయన్మార్ అలాగా అండి మామిడి తోపులు ఆ తోపు కాదండి.
వాటికంటే అదే బెస్ట్ అండి ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర చేరి రోజంత మనం అలా ముచ్చటించుకుని ఎందుకో నాకు అలా వెన్ అక్కడికంటే నా మాకు అక్కడే ప్రశ శాంతంగా ఉంటదండి.
అంతేలేండి ఎక్కడ ఎక్కడ ఏమి దొరికితే అక్కడ అది ఆహ్వా ఆస్వాదించాల అన్నమాట
లేని దాని కోసం ఎగిరెగిరి పడేకన్నా ఉన్నదానికె తృప్తి పడడమే బెస్ట్
మ్ అవునండి బాల చక్కగా చెప్పారు.
ఆ అవునండి అంటే ఇప్పుడు ప్రజెంట్ అట్లా జరుగుతాంది లే పెద్ద కదు లైఫ్ లో
లేని దానికోసమే ఏం పర్లాడుతాం మనం ఓకే అండి.
అహ
మీ విలువైన సమాచారం మాకు చేరవేసినందుకు ధన్యవాదా దమలండి
హ మీకు కూడా చాలా ధన్యవాదాలండి.
డి నమస్కారం
ఎక్కడ